హలో
ఆ బాగున్నావా
బాగున్నాను చెప్పు అడగదిటున్నావా హలో హలో
బావ
ఆ హలో బూతులు మాట్లాడి
అ
లో
హలో
హ్మ్
ఏం చేస్తున్నావు
ఏం లేదు బడుకొని ఉన్నాను ఇప్పుడే వచ్చాను బయటి నుంచి
ఓహో ఏట లేవు
నేనా వి విశాఖపటనం
ఓహో
హ్మ్
ఏమన్న పని ఉండేదా
ఎస్ ఎస్
ఆహా అందరు బాగున్నారా ని ఇంట్లో వాళ్ళు
మా ఇంట్లో అళ బాగున్నారు అలాగే మీ పాప బాగు ద
ఉ బాగుంది
ఏం చేస్తుంది బాబా
అడుకుంది జర్మ
ఎంతకు తరమా
వ్యాక్సిన్ ఇచ్చారు రాజా
అవునా నిజమా ఇంకేంటి అయితే మరి సంగతులు పలది వెల్లదు ఈరోజు
నేను కాలేజీ మానేసి రెండు సంవత్సరాలు అయింది
ఎందుకు మానేస్త ఎవరు మానేయమన్నారు నీకు మీ ఆయన మానేయమన్నారా ఏంటి
లేదు
ఏంటి లేదు కాాలేజ్ లోదా
డిగ్రీ అయిపోయింది కదా
కో లేదా లేదు లేదు అంటున్నావు కదా
డిగ్రీ అయిపోయింది పెళ్లి అయిపోయింది మర
నయ పేరు
సునీల్
ఏం చేస్తుంటాడు అ
ఏ చేస్తున్నారు కాంట్రాక్టింగ్ వర్క్
సన్నట్లా
కాంట్రాక్టింగ్ వర్క్ చేస్తున్నారు
కంక్టద హలో హలో హలో
హలా అ
లేేది ఉన్నావా అదిల్పి అవా
ఉన్నాను ఉన్నాను చెప్పు ఉన్నాను గేంటంత అందర బాగుంట
ఆ బన బన అవును ఒంట అయిపోందా
మాంతే చేస్తున్నారు
ఆ
మా అత్తే చేస్తున్నారు చపాతి
మరి నువ్వేం చేస్తావు అయితే పడుకుని ఉంటారా ఇంటి రోజు మొత్తం
లేదు పాప దగ్గర ఉన్నాను పాప దగ్గర ఎవరు లేరుని నేను కూర్చును
అదే కదా మంట ఎంతన్నా
లక్కడ కర్రీ రైస్
మార్నింగ్
మ క్యారెట్స్ రే విత్ రైస్
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్
బ్రేక్ఫాస్ట్ ఏం తినలేదు ఈ రోజు లేట్ అయిపోయింది హాస్పిటల్ కి వెళ్ళి వచ్చ
ఇంకా ంచలో అన్నం క్యారెట్ బయ
డైరెక్ట్ లంచే చేశాను మరి బ్రేక్ఫాస్ట్ చేయలేదు
అ స్నాక్స్ా
స్నాక్స్ ఏం తెలిలేదు
ఆ
హ
ఓే ఖే ఎంజాయ్ పండగ
నేరేం తిన్నారుారు
ఏనా నేను తిన్నాని రోజు పనసాకాయ బిర్యానీ ఇంకా ఆ అదేంటి పెరు వంకాయ కప్పు చారు అన్న సలాడ్
ఇన్న ఐటమ్స్ ఉండ వరా మీట్లో
చెప్స్తా దనా త చెతానా అలా ఇంకా పయస ఇంకా కాయ బజ్జి ఇంకా గారి ఇంకా పొటల్స్ హోటల్స్ కుర్మా ఇంకా అయ ఇంకా ఒక మిక్స్ వెజ్
ఇన్నయి చంసా
ఎస్ ఎ భోజన వాళ ఎస్ ఎస్ చవు బోజ అలా హలో
హలో
బౌతు నాలుగల్ను న్నా హలో
హలో
హలో
కొంచెం లో ఉంది అందుకే వాయిస్ వినిపించలేదు
బజనా కలు నుో అంటన్నా
ఓహో భోజనాల
ఉ
మంచి మంచి ఐటమ్స్ పెట్టారుగా
సప రాయత రాగిందండి రేపు ట్రై చెయ్యాలి పంచయ బిర్యానీ మా ఇంట్లో
ఓహో నేనే ఏమి తినప్పుడు సాథ్యం ఉండాలి కదా
ఎంత పాండకా
మరేం చేస్తాం ఇంకేంటయితే మీ డాడీ వస్తారా ఇంటికి
మిడాడియాకరాల మిడాడియా న్యనసరా
అందరూ వచ్చారు ఇంటికి
ఎన్నితేడ మీయనా మీ ఆయన పొర్తుగాల్ లాగా ఉంది హలో అంటా
హలా
మీ ఆయన పట్టోట్ లాగా ఎడ హలో హలో
హలో
హలో ఇంత అాలదా
సిగ్నల్ ప్రబ్లమ్ ఉందిగంచ
మీ ఆయన ఎలా ఉంటాడు అంటున్నా
మాయనా ఇంటికి వస్తే చూస్తామా ఆయనకి అడిగితే నేన ఎలా చెప్తాను హ రావచ్చు కదా ఎప్పుడైనా మా ఇంటికి
అధమా అధమా మా మా వా ఆవిండి పట్టుకునివచ్చు మా పెళ్ళి అయిన తర్వాత
ఓకే ఓకే అప్పటి వరకు రావా ఏంటి మా బేబీ బీని మా ఆయన్ని చూడ్డానికి
నానా నా నానా
ఓకే సరే అయితే నీ పె నీ పెళ్ళ అయిన తర్వాత మీ ఆవిడిని నీకు ఇన్వైట్ చేస్తాను మా ఇంటికి ఇంకేంటి ఎప్పుడైతే పెళ్లి చేసుకుంట న మరి
ఇంకొ పాతి సంవత్సరాల తర్వాత
అప్పటికి నీ క్యాబ వచ్చేస్తే వంశీ
అవును మంతంతరగా
యాభైకి ముసలాడు వయిపోతావును మా పళ్లి చేసు
ఆ అప్పుడు కూడా విజయం లేదు కదా ఎప్పుడే తొందరగా బలు చేేసి తొందరగా కాయ గెలు పోవాచ్చ
ఏ ఎంత సరదా నా పైకి వెళ్ళిపోవడం అంటే నీకు
బడిజర్ ఉండదు కదా గోలు ఉండదు ఆవిడ గోళ ఉండదు మరి వైపు గోళ ఎప్పుడు పెళ్ళ చేసి చసుకుంటే దాని గ పిల్లొల్లు లేక బేజారు అయిపోతాము అప్పుడైతే ఆ ఏ ఏం అనిపించదు తొందరగా వెళ్ళిపోవచ్చని తవేగి పళ్లి ఆరు వగకి ప అన్న అరవైకి కార్యం అయిపోతుంది ఎలా వుంది ప్లాను
బాగుంది బాగుంది నీకు యాభైకి పెళ్లి అయితే మేము ఎలాగ వస్తాం మేము ముసలోళ్ళం అయిపోతాం అప్పుడు
అవును పెళ్లికి వస్తారు
ముస్లొళ్ళం అయిపోతాం ఎలా వస్తాం పెళ్ళికి
మీరు ముసలోళ్ళు అయితే మరి నడవలేరా లేక బండ్లో కూచోలేరా
సరేలే కారులో వచ్చేస్తాం
హెలికాప్టర్ లో రావాలి నా పెళ్లికి
హెలికాప్టర్ ను అరేంజ్ మేం వస్తాం
మీరు మీరు బుక్ చేసుకుని రావాలి కొనేసి మీ పవన్ హెలికాప్టర్ లో రావాలి
డబ్బులేవమ్మొ
ఊ డబ్బుల్లేద్దార దావా
ఉమ్ స ఇంకేంటయితే సంగతులు
ఇంకేముంది సంగతులు ఇంకేం లేదు ఏం చేస్తున్నావ్ సినిమా చూస్తు అనవా
లేదు పాప దగ్గర కాపలా
ఊ హూ ఏం వెళ్లలేదా సినిమాకి
సినిమాకి నేను ఒక్కదాన్ని ఎలా వెళ్తాను బేబీని వదిలేసి మరీ బెబీ నీ ఎవర్ చూసుకుంటారు
బేబీ నా బేబీని కూడా పట్టుకొని వెళ్ళిపోతారు
సౌండ్స్ మంచిది కాదు బేబీకి
నవు చేస్తు జ
అవ్వదలాగా ఉండు ఉండు మా బేబి ఏడుస్తుంది లైన్ లో ఉండు ఒక్క నిమిషం హలో హలో